హలో
ఇది బానే వచ్చింది.
ఆ ఇండ్ల వస్తుంది ఎమ్మటే మంచి వాయిస్ కూడా క్లియర్గా ఉంది ఇప్పుడు
ఉమ్ అక్క అదే ప్రాబ్లమ్
కావచ్చు
ఆహ్ చెప్పవు
చెప్పులు
ఏం చేస్తున్న
ఏం లేదు బయటున్న బయటకు వచ్చినట్లా
ఏం చేస్తున్నావ్ బయట
ఎదో బోర్ కొడుతుందని ఫ్రెండ్స్ తో బయటకు వచ్చినా
ఉమ్
ఇగ మాట్లాడుతున్నాం ట్రిప్కి వెళ్దామని
ఎదో
ఆక్చువల్గా గోవా పోదామని ట్రిప్పు ఎసినం
స్నానం జేష్
నువ్ వెళ్తావా ట్రిప్స్కి.
నేను తక్వా
ఎక్కడికైనా వెళ్ళావా విజిట్ చేశినవా ఏదైనా
ఏను ఎక్కడ
హలో
తిన్న
హలో
హలో
ఆ వినపడతాలే మాట్లాడుతలేవ
మాట్లాడుతున్నా
మరి వాయిస్ వినిపిస్తలేద్ స్ట్రక్ అయిపోయింది
అదే చిన్నగా స్ట్రక్ అయితుంది
హు హ్మ్ ఎటు వెళ్ళినవ్ అంటున్నా ట్రిప్స్ కి
ట్రిప్స్ అంటే ఎటు పోలే టెంపుల్స్ కే
ఏ టెంపుల్ కి ఎళ్ళావ్
ఆ ఆవు నన్ తిరుపతి చూసినా
తిరు పతియా ఎట్లు ఏళ్ళావ్
ట్రైన్లో
ట్రైన్ లో ఏళ్లారా
ఏం కర్రీ బాగుంటాయి ప్లేస్
ఏమేం చూసిన టెంపుల్ కాడ
ఒక పెద్ద బల్లి బొమ్మన్ చూసినా
ఆ
ఎన్ని స్టెప్స్ ఉంటే అక్కడ
త్రీ తౌజెన్ ఉంటాయా
అప్రాక్సిమేట్లీ ఉంటేమో
న నియర్లీ ఏమైనా టెంపుల్స్ ఉంటాయిగా ఇక్కడ కానీపాకా
ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టెప్స్
ఓకే
అది అప్రాక్సిమేట్లీ నైన్ టు టువెల్ కిలోమీటర్స్ ఉంటదంట
ఆహా నైన్ టు టువెల్ ఆ
ఆ నైన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్
ఆ కింది నించి ఉంటది కదా
త్రీ టు ఫైవ్ అవర్స్ పడతది టైమ్ ఆ చాలా మెట్లు ఉంటాయి కదా. చిన్నగా ఆకుంట ఆకుంట పోతారు. ఉమ్ ఇంకేం ప్లేస్ తెలుసు నీకు
మాత్రం గోవా కెల్లా
ఏం చూసినా గోవాల
మొత్తం బీచ్ కి వెళ్ళాము. హిల్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేసాం ఇక చాల్లే. బాగుంటది గోవా
ఏముంటది అంత బాగుంటదంటే
బీచ్ ఏ మస్తు ఉంటది.
మంచిగా చెట్లు ఉంటాయా
ఆ అసలుకి కేరళ పోవాలి. కేరళలో అసలు వేరే ఈగ మొత్తం.
ఏముంటది సోవ్యా
కేరళ అంటే మొత్తం మొత్తం ఇక వాటరు మొత్తం కోకోనట్ డ్రింక్స్ కొబ్బరి చెట్లు అవే ఉంటాయి ఇక
గోవా డ్రెస్సులు కూడా బాగుంటాయి కదా
ఆ
హ హా హాట హా చాల బాగుంటాయి
ఒక్కోరోజు నువ్వు ఎన్జబులయితే ఏం చేతవ్
నేనేమ ఏం చేస్తా అంటే మంచిగా నేను చేసేది ఎవరికి అబ నేను చేసేది ఎవరికి కనిపియదుగా
అదే ఏం చేస్తావు అంటనా
ఏం చేత్తా అంటే నె నాకు నచ్చింది తింటా.
హ్మ్ ఎవరికి కనపడవు కాదా ఈగ ఆ
కనబడనను నాకు నచ్చనోళ్లను కొడతా ఆహా హా హ ఆ నా దగ్గర ఒక ఒక నాకు ఒక డోర్ మోన్ గ్యాచెడ్ కావాలె
ఇంకా
అ ఏందటే ని వేరు డోర్ ఎక్కడికన్నా పోవచ్చు మంచిగా
చూస్తావా నువ్వు కార్టూన్ చూస్తావా
చూస్తా ఒకె నువె డోర్ తీయవు డోరేమాన్ అడిగి, ఒక ఎన్వే డోరియు మంచిగా ఇంటికి, ఇక్కడికి, ఇంటికి, ఇక్కడికి తిరుగుతా.
ఆ
ఆ మంచి చెడ్డి చెయొచ్చు
ఇంకేంటి విశేషాలు
చెప్పాలి నీకు ఏ డ్రెస్సులంటే ఇష్టం
నాకు బ్యాగే జీన్స్
అయి తప్ప
ఏ నార్మల్ షెట్స్ అప్స్ అండ్ డౌన్ టీ అట్లాగె
అ మరి ఎందుకు ఏసుకోవాలి నువ్వు
ఏస్కో బుద్ధి కాదు
ఇష్టమేమో
ఇష్టమే కానీ కొండానికి బడ్జెట్లు లేవుకదా
ఉంటే
ఉంటే కొనుక్కొని వేసుకునేటోన్ని బడ్జెట్ ప్రాబ్లమే
ఉంటే కొనుకుంటావా
ఆ కొనుక్కొని వేసుకునేవాని
కొనుక్కుంటావా
ఆ
కొనుక్కుంటావా
ఇది నార్మల్ గాదు
హా ఓకే ఓకే మ్ నీకు ఏమైనా యూట్యూబ్ ఛానల్ గీట్లా ఏమన్న ఉన్నదా
ఉండే ఒక అప్పుడు యూట్యూబ్ ఛానల్ పర్సనల్ డీటెయిల్స్ మాట్లాడొద్దు కదా
ఆ ఓక ఏవేమి మంచి మంచి ప్లేసులు ఎప్పు గోవాల ఇంకా ఏమేమి ఉంటాయి
పాంచచెరీ బీచ్ అనేది ఉంటది అడా
ఓ
అరుణాచలం పొయినవా ఎప్పుడైనా
అంతా ఉందా కు పోలే
బాగుంటది ప్లేస్ అరుణాచలంల ఎదిట్ అ చ్చ నాకూడా తెలవదు అని విన్నా అందరు ఊ పోతుంటే చూస్తుంటే ఫొటోస్ పెడతారు కదా
మ్ మంచి మంచి ఐలాండ్లు ఉన్నాయి బోరా బోరా అట బోరా బోరా ఐలాండ్ అట మస్తుంటదట అది లేక్ లోటాస్ అటా మంచిగా కనడాలో ఉంటందట బాగుంటాయి ఇంకోటి బాలి
నిన్న ఏం తిన్నవే
నిన్ననా
ఆ
నిన్న పులిహోర తిన్నా
ఇంకా
పులిహోర ఒక్కటే తిన్నా
పులిహోర ఒకటె తిన్నవా
ఆ ఏం తిన్లేదు
ఫోన్ బ్యాటరీ ఎంత ఉన్నది ఛార్జింగ్
నాదా హండ్రెడ్ ఉన్నది
చాలా ఎక్కువ
ఏ మనుకుంటన్నావ్ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంటాయి మంచిగా
మా బత్ కొత్త వాటర్ఫాల్స్ మన దగ్గర
ఆ పో తానా
భూత వాటర్ ఫాల్స్ వా చేేడు
ఏ సైకాది
మురుగు డిస్ట్రిక్ట్ నేజర్ ఛత్తీస్గఢ్ బార్డలు ఉంటది అది
త వాటర్ ఫాల్స సా
ఆ
భోగటనా భోవతన
బొగత బి, ఓ, టి, హె, ఎ
ఆ చాల బాగుంది కాకపోతే జనాలు ఎక్కువ ఉంటారు కదా
అంటేది సీజన్ బట్టి ఉంటారు ఇక వాటర్ ఫాల్స్ వచ్చా బట్టి నేను ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు కానీ మస్తు అంపించింది
ఊహు బాగుంది కానీ ఎక్కువ లోతుండదా
ఉంటది లోపల లేకపోత అంటే లోతు ఉంటది మేం దగ్గర దగ్గరకెళ్ళాం అంటే స్విమ్మింగ్ వస్త అంతే ఏమి కాదు
లేకపోతే పోకుడదా
పోచ్చు చునీకి పోతే ఏమైతది ఏం కాదు చూనీకైతే ఎమ్ కాదు
వర్షాకాలం డేంజర్ కదా పోతే
అమ్మినం పైసలు కూడా ఎక్కినం హు పైకెక్కి విజిల్ ఒక టెంపుల్ ఉంటది దాని పక్కనే
ఏం టెంపుల్
ఏదో దేవుంది అమ్మవారు ఎవరు ఉంటారు సంథింగ్ అక్కడ
హ్మ్ అలా స్టే అక్కడ స్టే చేయడానికి ఉంటదా
స్టేజేనికి ఉండదు మనమే క్యాంప్ వేసుకొని ఉండాల్సి వస్తుంది అంతే కాకపోతే ఆ ఫారెస్ట్లల్లా చాలా కష్టం.
ఏమైనా ఉంటే చూసి ఎళ్ళిపోవాలి
అయితే కార్ తెచ్చుకొని ఉండాలంటే ఉండు కోవచ్చు సైడ్ కు ఫారెస్ట్లల్ల అప్పుకుని
ఏ అట్లా ఉండద్దు ఏమన్నా ఒత్తయి
ఏమొస్తే నువ్వే అనుకుంటానువు రో ఇగా
చీకటయితే మల్ల అవి ఇవి అనిమల్స్ కుక్కలు నక్కలు అన్ని ఒత్తయి.
వాటికోసం వస్తుంటాయి బ్లూ ఉంటాయి అంటే చే అక్కడ బౌత వాటర్ ఫాల్స్ పక్కనే ఇ నియర్ దగ్గర్నే మొత్తం బ్లూ ఇట్లా స్విమ్మింగ్ ఫుల్ ఉంటయి చూడ్
అబ్బా ఓకే బాయ్
ఓకే బాయ్ టాటా
బాయ్